ఉడ్ హూ
హలో!
ఆ హలో ఇనపడుతుందా అండి
ఆ విన్పడుతుంది. ఏం చేస్తున్నార్
మేమా కలిగనే ఉన్నామండి. అయ్యేం చేస్తున్నారు.
ఊరికనే కూర్చున్నారు.
తహు
ఏమన్న పెట్టడం పెట్టారా ఎండాకాలం పెడ్తే
ఆ
సో
ఆ పెట్టాం. ఏం పెట్టలె
బెండకాయ్ చెట్లు పెట్టుకున్నము.
ఆ
బెండ చెట్లు పెట్టుకున్నాము.
ఆ హున్హు హు
కాయల్ కాస్తయి
అవును మ్
ఇంట్లో సొరకాయల్ అవసరం కాబట్టి సొరకాయ చెట్టు
ఆహా ఎండ పా కొడుతుంది కదా బాగా
మాకు నీళ్ళు బానే ఉంటాయండి బోజున సంధివచ్చినప్పుడు పెట్టుకుంటున్నాం వస్తుంది
ఆ ఆహా ఆ పై పక్కకి వేస్తే అయిపోతాది
పట్ట కపిస్తే పోతలేదు
అ
అట్ల పడ్తే కరెక్ట్గా అతికి విరిగిపోతయి.
ఆ అవును. లొంగుల పెట్టాము.
ఏ
టమాటో చెట్లు టమాట బెండకాయలు టమాటాకాయలు కాస్తున్నాయి
ఇదా టమాట మాకు కూడా బాగానే ఉన్నాయి
ఉమ్ బండకాయ ఎండకో కొంచెం ఎండిపోయినట్టాయినై బాగానే వచ్చినాయి కానీ ఇది మళ్ళ కొంచెం ఇగురు వస్తుంది బెండ పుల చెట్లు పెట్టారా ఏమన్నా పూల చెట్లు
ఆ ఉన్నాయండి మాకు పూల చెట్లు
ఉమ్
ఇప్పుడు మల్లె చెట్టు ఎండాకాలమే పూస్తది కదా
అవును రెండు నెలలకే మంచి మల్లెపూలు పూస్తాయి
వాటి కొమ్మలు ఇరిచేసి ఆకులు తెంపేసి న్న ఎ సీజన్ గదా మల్లెపూల సీజన్
అవును ఆహా అవును మాకు చామంతులు పుస్తున్నాయ్ ఇంకా ఎమన్నా పళ్ళ చెట్టు పెట్టావా
మల్ల చెట్లు ఉన్నాయి ఆల్రెడీ
ఉమ్ కాస్తున్నాయి కావచ్చు
ప పోటా చెట్టు ఉండండి పెద్దది
ఉమ్ ఇప్పుడే బాగా కస్తాయ్ సపోటలు
ఈ సీజన్
ఉమ్ అట్టుకెళ్ళావా
అరటికాయలు కూడా
ఉమ్
పెద్ద గెల్లానే ఉంది
కూరాన్ కూరవండరా ఎప్పుడన్నా అరటికాయ కూర
హా వొందన్ ఎం అయింది దాబునే పడుకున్నావు
హా ఉమ్ ఎలా వండారు
ఆలుగడ్డ ఫ్రై చేశా చేసినట్టు చేయాలి అంతే
ఉమ్ హా ఆహా ఈరోజు ఏం కర్రీ చేస్తున్నారు
ఇవాళ చిక్కుడు పప్పు
ఆ ఇంకా ఏం కర్రీ చేయొచ్చు మీకు ఆ ఉందండి మా పెద్దగుంది ముల్కలా చెట్టు ఉంది ఆకులు ఉంది
ఆ
మూలకాయ చేట్టు ఉన్నాది ములక్క ఆ ఆకు ముల్లకాయ చెట్టు ఆకు తీసుకుంటాము పప్పుల వేసి వండుకుంటాము ములక్కాయలేమో టమాటాలు వేసుకుంటాను ఉట్టి కునే ఉంది మాకు
మునగాకు పచ్చడి చెసుకుంటారా
ఆ చేసుకుంటాము మునగాకు మంచిగా తీసుకొని కడిగి కాస్త పొడి పొడి అయేదాకా క క్లాతలో వొషి కొంచెం లైట్గా ఫ్యాన్ గాలికి పెడితే గలగల అయిన తర్వాత మంచిగా వేంపి ఎండుమిర్చేసి కొంచెం చింతపండు ఎసి పచ్చడ చేసుకుంటాం ఉప్పు సరిపడినంత ఎసి పొడి పొడి కరివేపాకు గుడా ఎయలా ఒక వారం దాకా ఉంటది ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎసుకో ఉమ్ పొడిలాగా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎసుకోవాలే ఎండుమిర్చి అయితే పోడి ఉమ్ ఆ ఆ ఎండుమిర్చియితనే పొడి అయితది పచ్చియి అయితే కావు
ఎండు మిర్చి అయితేనే మంచిగుంటది
ఎండుమిర్చి అయితేనా పొడి అయితది ఎండుమిర్చి ఎసి చేసుకోవాలా చింతపండు కూడా తడపద్దు అట్లనే ఎసే సేయాలకొంచెం తడపకుంట పొడైయితది మంచిగా మీరు చేసారా ఇప్పుడు ఈ మధ్య ఎమన్న కారవేపాకు పచ్చడి గాని అది
ఎస్కుంటాం మునకాయలు సాంబార్ లో ఎసుకుంటాం
ఉమ్
మునకాయల కౌంటే
ఔ ఎప్పుడైనా పుదీనా పచ్చడ చేసుకున్నారా
నేనేప్పుడు చేసుకోలేదు పుదీనా పచ్చడ
ఆ అది కూడా బాగుంటంది ఒంటికి మంచిది పుదిన వట్టిగా వాటర్ల వేసుకొని కూడా వాటర్ తాగొచ్చు జలుబుకు మంచిగా పని చేస్తా ఉమ్ వాటర్ తగుతే మంచింది ఆకలుంటది మంచిగా హెల్త్ కు మంచిది. వొదన
కోత్మీరు గూడా ఆకులు ఆ
కొత్మీరాకులు వాటర్లో వేస్తారా వే వేన్నీళ్ళా హలో
కొత్మీర్ వాటర్లో యేసి మసల పెట్టి వాటి వాటర్ తాగుతే కిడ్నీలు మంచిగా ఉంటాయి
ఉహుం
కిడ్నిలు ఖరాబ్ కాకుంటుంటయి రాళ్ళ కోసం గాదది ఓన్లీ కి కిడ్నీలు ఫ్రెష్గా ఉండడా నికి కోత్మీరు వాటర్ చాలా మంది అలా ఏస్తున్నారు
ఆట్లనా
తిప్ప తీగ ఆకు మస బెట్టి తాగినా నేను ఆరోగ్యానికి మంచిది తిప్ప తీ ఉంచుకోవాలి ఇంట్లా
అ అ అ
అది బట్టి ఆ ఆకున విల్నా మంచిది ప్రొద్దునా
అవును బానే ఉంటాయి నొరుగా టేస్ట్ వస్తాయ్ అ అ
నోరు టేస్ట్ అత్తది నోట్లో గూడా అంత చిన్న చిన్న వెడికూర్పులాంటివి గూడా ఉండవ్
తులసాకులు నవ్వుల్తే గూడా గొంతు సాఫ్ అయితది.
ఆ అవును బీపీ షుగర్లు గుడా నార్మల్ ఉంటాయి అంటారుగా
తులసి ఆకులు రోజు ఐదు ఆకులు దింటే రక్తం శ్ శుద్ధి అవుతుంది అది చాలా మంచిది తులసి ఆకు
అవును
ప్రతి రోజు మొహం కడగంగానే తులసాకు దు ఐదాకులు దెంపుకొని మంచిగా వాటర్ల గడిగి మంచిగా నల్లి నల్లి పిం డాలి రక్త శుద్ధి చే
ఆ
తోమస్ టుందా
ఉంది చెట్టు మాకు ఆకులన్నీ ఇట్ల మంచిగ పెద్దగైనయ్ ఇట్లా పెరుగుతానే ఉన్నదది
వోమ చెట్టు తోటి పచ్చడ చేసుకుంటార
ఆ చేసుకోవచ్చు గాని కొంచం స్మెల్ వేరే వస్తది గదా
లేదు పచ్చడి జేసిన్ తర్వాత మంచిగుంట ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్ చేయాలది అట్ల యేస్తేనే మంచిగుంటది.
ఆ
ఓమాకులతోటి బజ్జిలు గూడా జేయొచ్చు
మేం బజ్జీలయితే జేసినం గనీ పచ్చడి ఎప్పుడు జేయలే
దగ్గుకు దానికి మన్ చిదని ఓమాకులు షుగర్కు
అహ్ అహ్
అవునా పచ్చడి జేయాలే చేయాలొకసారి
చేసి చూస్తేనే తెలుస్తది దాన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే అది స్మెల్ రాకుంటుంటంది చాలా
అదె చేయాలి చేయాలొకసారి జేస్తే తెల్స్ ఆ సరే థ్యాంక్